వినిపిస్తుందా వినిపిస్తుందా ఏం చేస్తున్నా
ఆ ఏం చేయట్లేదు ఊరికినేవున్నా
ఎల్ ఒచ్చవా కాలేజ్కి
ఆ వెళ్ళొచ్చిన
ఉహు తిన్నావేమన్నా
తిన్నాము ఇప్పుడే తిని ఇట్లలా పడికున్నము ఉరికనే
ఉహు ఇప్పుడే నేను కూడా ఇక్కడ అప్పిచ్చా రామ్ చిలలు ఉన్నాయిలే మాఇంటి దగ్గర
అవునులే
ఆ అక్కడికి వెళ్ళి వచ్చాం కాసేపు ఆడుకుంద వాడత ఏంటే ఏంటే ఏంటి అంటా ఉన్నాయి అవి
ఆహా
ఏంటి వచ్చావు అన్నట్టుగా కాసేపు అట్లా తిరిగేసి వచ్చాను ఊరికే ఏం జాస్ కానీ బ్లౌజ్ కుట్టాలి కట్ చేసి పెట్టుకున్నాను
ఆహ
మ్మ్
తిన్నారా మీరు
ఇంకా లేదు తినాలి ఇంకా కొంచెం పని ఉంది ఏంది అట్లా బయటికి వెళ్ళేసి వచ్చాను ఇప్పుడు పాల ప్యాకెట్ కి అట్లా తేవాలంటే వెళ్ళొచ్చా
ఆహా అవునా
ఉరికే అట్లా వెళ్ళొచ్చ
అంటా
ఎంటి కాలేజ్ విషయాలు ప్రజెంటేషన్ అయిపోయింద మీది
ఆహా ప్రెజెంటేషన్ ఇంకా అయిపోలేదు అది సా సాటర్డే అన్నా ఎప్పుడో పెడతారో తెలిదాంట అది వాళ్ళు మనం చెప్పడానికి లేదు వాళ్ళు చెప్తేనే
ఆ
మ్మ్
మీదిడ మీది అయిపోలేదా మీది ఇంకా
ఆహా అయిపోలేదు ఇంకా
మీ టౌన్ ఎప్పుడు మరి
అదే వాళ్ళు అదే మనం చెప్పడానికి లేదు వాళ్ళు ఏదో ఒక డేట్ ఇస్తారు ఒక రోజు ముందు చెప్తారంట ఇంకా అప్పుడు ఇప్పుడైతే నార్మల్ క్లాసెస్ జరుగుతున్నాయి
మ్మ్ ప్రెజెంటేషన్ అనేది వాళ్ళు చెప్పినప్పుడు చేయాల్ల
ఆ ఈ వీక్ లో ఎప్పుడోసారి అది కూడా సడన్ గా చెప్తారంట ఒక రోజు ముందు
అవునా
మ్మ్ అట్లా ఇంగా మనము ప్రిపేర్ కావాలి దేన్ని బట్టి దానికి టోటల్ సిక్స్ వీక్స్ కదా ఇప్పుడు గ్రూప్ కొంచెం ప్రతి ఒక గ్రూప్ కి ఫైవ్ మెంబర్స్ ఆ సిక్స్ వీక్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం ఎక్స్ ప్లెయిన్ చేయాలి అక్కడ ఏమేమి ఉన్నాయో మనం ఏం చేసినాము అని దాన్ని బట్టి ఆ దాన్ని బట్టి సార్ వాళ్ళు మనకి చెప్తుంటారన్నమాట ఆ క్వశ్చన్స్ అడుగుతుంటారు
మీరు ఇప్పుడు వరకు ప్రాజెక్ట్ లో ఏం ప్రెజెంటేషన్ మరి ఏమేం ప్లాంటేషన్ చేసివచ్చారు
ఆ ఆ ప్లాంటేషన్స్ అంటే ఒక వీక్ లో ఇంటి దగ్గరే ఉన్నాం ఇంటి దగ్గరే ప్లాంటేషన్ చేయాలి ఆ నేనైతే అవి కోత్తిమీర ఉంటాయి కదా అవి ఆ అవి చేసినాను
అవి మెడిసిన్ కి సంబంధించి కాదు కదా అది
అంటే దీంట్లో కొన్ని బయ బయోలాజికల్ గా కూడా ఇన్వాల్వ్ అయింటాయి
ఓకే
అట్లా అట్లా మాకి ఇట్ల చేపిచ్చినారు
కొత్తిమీర అంటే అట్లా ఏసింది ఎలా చేసారు ప్రాజెక్ట్ లో
అంటే ఇప్పుడు అది ఏదో ఒకటి ఆ కుండీ లెక్క ఉంటారు కదా అది తీసుకొని దాంట్లో ఇవి ధనియాలు ఉంటాయి కదా
ఆ అవి ఇవే
తే ఒక వన్ వీక్ కి అలా వస్తాయి అవి మెంతులు ఎసినాం అనుకో ఒక త్రీ డేస్ కి అలా ఫాస్ట్గా వస్తాయని మాకు ఈ సార్ వాళ్ళు అట్లా గైడ్ చేసినారు
దాన్ని బట్టి మీరు ఒక్కొక్కరు ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ ఉంటే ఆ ఫైవ్ మెంబెర్స్ అనేది ఆ ప్రాజెక్ట్ చేయా యల లేకపోతే టీం మొత్తంలో వకళ్ళు చేయాల
అహ ప్రతి ఒక్కరు చేయాల్సింది ప్రతి ఒక్క ఫోటో తీసి పెట్టాల్సిందే
మీరు చేసారా మరి
ఆ అదే నేను కోత్మీర చేస్
నీ ఇప్పుడు ఆహా ఫిక్స్ ఉన్నాయా మీరు చేసిన ప్రాజెక్ట్దిి
ఆ ఉన్నాయి
అహ ఓకే దాని గురించి మీకు ప్రెజెంటేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి హౌ
ఆ అవును ఫస్ అవును ఫస్ట్ మనం అంతా పీపిటీ మొత్తం రెడీ చేసుకొని ఆడ స్లైడ్స్ కి ప్రెజెంటేషన్ చేస్తాం ప్రొజెక్టర్ ఏషి
ప్రొజెక్టర్గా ఓకే దాన్ని బేస్ చేసుకుని చెప్పాలా మీరు
ఆ ఆ స్టేజ్ పైన ఏస్తారు అ కింద సార్ వాళ్ళు వాళ్ళ అందరు కు మేడం వాళ్ళు కూర్చొని ఉంటారు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏ వీక్ కి ఆ వీక్ క్ మనం మన ఇష్టం అది మనం సెలెక్ట్ చేసుకోచ్చు
ఓన్లీ ఇంగ్లీషా తెలుగా
ఇంగ్లీష్ ఏం పర్లేదు ఏదన్నా చె మాట్లాడొచ్చు
ఏ లాంగ్వేజ్ అయినా ఓకేనా అదే లే అని కొం మేము ఇంగ్లీష్ వీక్ లేండి అందుకనేసి అట్లా అడుగుతున్నాను మాకు చదువు అప్పుడు ఇట్లాంటి వేం లేదు మా ప్రజెంటేషన్ అలాంటివి ఏం లేవు
అహ
త డిగ్రీ సైడ్లేండి అందుకనేసి
అవును డిగ్రీ సైడ్ అంటే అవి ఎట్ల ఉంటది
అవి నార్మల్ గా ఇప్పుడు బిఎస్సి కంప్యూటర్స్ అని బి ఎంఎస్ ఎంఎస్సి చేస్తే ఎంసిఏ చేస్తే ఇట్లా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళోచ్చు
ఓహో అట్లనా
ఇప్పుడు ఈ అగ్రికల్చర్ అనేది బి ఫామ్స్ సి సంథింగ్ అనేది ఇప్పుడు బా గా డెవలప్ అవుతుంది అప్పుడు అదంతా ఏం లేదు ఏంటంతే గొర్రెల్లాగా అందరు ఒకరు పోతున్నారని ఇంగ అటువైపే వెళ్ళారు అందరు ఇప్పుడు ఒకళ్ళు ఏది చేస్తారో అది నాకు ఇంటర్ అయిపోయాక అసలు ఏం తీసుకోవాలో కూడా తెలిదు కాసేపు ఎంపీసీ లో కూర్చుంట కసే బై పిసిలో కూర్చుంటా కసే సియిసి లో కూర్చుంటా తెలికా అట్లా అట్లా చివరికి ఇంకా మాథ్స్ అనేది కొంచం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా మ్యాథస్ లోకి వెళ్లి ఎంపీస్ సి లో కూర్చున్నాం చ్ అప్పుడు పెద్దగ సార్ వాళ్ళు ఏం పట్టించుకోరు పర్లేదు ఇప్పుడు బుర్ర దొబ్బింది మొత్తం ఒకప్పుడు
అవునులేండి ఇప్పుడు కూడా కొంతమంది బ్యూటీషియన్ సైడ్ వెళ్ తున్నారు
ఆ ఇంట్రెస్ట్ నాకు అట్ సైడ్ కొంచెం ఫ్యాష్
అవును
మ్ కొంచెం ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చే ఇంట్లో సపోర్ట్ ఉండాలి కదా కొంచెం అట్లా బేస్ చేసుకోవాలంటే అండి బ్యూటీషన్ ఏముంది థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ పెడితే కోర్స్ నేర్చుకోవచ్చు హ్మ్ మీ సైడ్ ఎక్కువ కదా అది
ఆ అవును
మ్ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది లే బొటిక్ అనేదే డిమాండ్ అయిపోయింది ఎడ్యుకేషన్స్ ఏ వేస్ట్ అనిపిపిస్తుంది నాకు తెలుస్తే
ఆ అవి కూడా మళ్ళీ మనం సపరేట్ గా చెయొచ్చు ఇట్లా షాప్స్ పెట్టుకొని
ఉమ్ ఓన్ ఓన్ బిజినెస్ కదా ఎప్పుడికైనా అది ఎవరి మీద డిపెండ్ అవ్వాల్స్
మనం మనకి ట్రైనింగ్ ఉంటే చాలు
మ్ కొంచెం సపోర్ట్ చేస్తూ బేసిక్ గా మన కొంచెం అమౌంట్ ఉంటే చాలు ఓన్గా వెళ్ళిపోవచ్చు సపోర్ట్ అనేది ఉంటే ఎట్ల అయినా చిన్న షాప్ పెట్టుకొని అయినా ఈ రోజుల్లో చేసేసుకోవచ్చు ఈజీ ఏ కదా
ఆ అవును ఇంకా మళ్ళీ మ్యారేజెస్ కి ఫంక్షన్స్ కి అట్ల కూడా పనుకొస్
బ్లౌజ్ కుడితేనే మినిమం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తక్వ్ క్కువ ఏది లేదండి ఫైవ్ హండ్రెడ్ ఆ మగ్గం వర్క్ ఎస్ నైన్ హండ్రెడ్ థౌజండ్స్ లో పోతంది అది నేర్చుకున్నా బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు ఆ డిగ్రీ చేసింది కూడా వేస్ట్ అనిపిస్తుంది ఊరికే పేపర్లు పాంప్లెట్లలో తడవడానికి హండ కనడానికి ఉన్నట్టు ఉమ్
ఇప్పుడు మీరు ఏదో బ్లౌజ్ అది కుర్తున్నరా అండి మీరు ఓన్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నారా లేదా నిజంగా
ఆ లేదు లేదు వచ్చు నాకు బెటర్ కొంచెం అంటే యూట్యూబ్ ఉంది కదా కొంచెం దాని బేస్ చేసుకొని ట్రై చేస్తున్నా ఇంట్లో కొంచెం చిన్న చిన్నవి కుట్టుకోవాలి మన పని మనం చేసుకోవడానికైనా బేసిక్ ఉండిద్ది కదా
ఆ అవునులే ఇప్పుడు మీ బట్టలే మీరు కుట్టుకుంటున్నారు ఫస్ట్ అట్లా ట్రై చేస్తున్నారా
అమౌంట్ సేవ్ అవుతాది కదా ఇప్పుడు బయట పంజాబీ డ్రెస్ కుట్టాలంటే మినిమం త్రీ హండ్రెడ్ లేనిది ఎవ్వరు కుట్టట్లేదు
ఆ అవును ఇప్పుడు క్లాత్ తెచ్చిచ్చి మళ్ళీ దాన్లకి సపరేట్ గా
కుట్టాలంటే ఇప్పుడు కష్టం కదా సో అట్లా చిన్నగా కొట్టను అట్లా ఇట్లా అనేసి ఉమ్ తిన్నారా మీరు
ఆ తిన్నాం ఇంకా కాలేజ్ నుంచి వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అయింది ఉంటుంది
ఆహా ఈరోజు నేను వచ్చేలకి కూడా లేట్ అయిపోయింది లే అండి వచ్చేసి కొంచెం ఇంట్లో ఇది సామాన్లు ఎక్కడ ఎక్కడ సద్దాము కాలేదు రిమోట్ కనపడిపోయకి బాక్సెస్ అన్ని క్లోజ్ మళ్ ఓపెన్ చేసుకొని మళ్ళీ వెతుక్కునేసరికి బేజారియిపోయింది కొంచెం కొత్త కదా న్యూ హౌస్ వల్ల ఇబ్బంది అయిపోతుంది ఏవి ఎక్కడ పెట్టుకున్నా ఫస్ట్ బ్రెయిన్ పోతుంది పేట్టని పేట్ నాక్ ఎక్కడ పెడుతున్నామో తెలియట్లేదు పనికికొచ్చే మో పైన పడేస్తున్నాం పనికి రానివి కింద పెట్టుకుంటున్నాము కొంచెం ఇబ్బంది అయిపోయింది ఆయన చూసుకుంటా ఉన్నా
ఉ మా మమ్మీ చిత్రాన్నం చేసింది ఇక తిన్న
అదొక్కటే బలే చేస్తారట్ట
ఆ అది ఇంగ ఉప్మా
ఆ మనకి పడదులేండి ఉప్మా మాన వాళ్ళ కాదు ఉమ్
అదే ఈజీగా ఉంటదని ఇంక అందరు అదే చేస్తుకుంటారు
అంతే అదేము ఉంది వాటరసప ఉమ్ సేమ్ యాజ్ టీసే కదా నాకు నచ్చదడి ఉప్మా
ఉమ్ సే
మా అమ్మ తినకపోతే పోతే ముటికి కాయలాయిస చిన్నప్పుస్త అంట భయ వేస్త అక్కడ కూడా ఇద్దా అని ఇంక ఇప్పుడు ఉప్మా తినమే మానేసింది ఆ అట్లాదు
ఆ
ఆ సరే నేను ఒక టూ మినిట్స్ ఆగి కాల్ చేస్తాను
ఆ సరే
ఆ